సడన్ గా ఆ హలో
ఆ ఏం చేస్తన్నారండి తిన్నారా
ఆ
ఆ
ఏరు
ఆ తిన్నానండి
ఏమనగా గా ఎంత తీన్నారు అని కదా
ఎంత తిన్నారు అన
ఎందుకు తిన్నారను కదా అసలు
అంటే తినగుదా అండి
తన బకండి ఇప్పుడు తిని ఏం చేయలా
ఉద్ధరించాల
ఎవరిని ఉద్దరించలో
మా అమ్మ మా నాయన్ని
అవును ఇంకెవరినో అనుకున్నానులేండి
ఇంగ ఎవరిని లేదులెండి
ఉంటారు కదండి
ఆ ఎవరు లేరండి
మీకు ఎవరు ఉండరులే మీకు అర్థం అవుతుంది మీ మాటలు బట్టే
ఆ ఇంకేంటండి డీలో ఈ కొత్త పర్ఫార్మెన్స్ రా ఆ పండుది బాగుందండి
అయితే డి నాకు ఎందుకు ఫోన్ చేస్
ఏంటండి
అయితే బి చూసుకోండచ్చు కదా మీరు
ఆ చూస్తానండి ఎవరో కొంతమంది ఒక ఆయన మహాన్ బావుడు రాజు పర్ఫార్మెన్స్ స్పన్ బాంటది అన్నాడు సో ఆయనది కూడ్ చూస్తా ఉంటాం అప్పుడుప్పుడు ఆ బట్ ఆయంది ఎందుకు బా ఆ అబ్బాయి ఎందుకు బాగుందన్నాడు నాక్ తెలీదు ఏమన్న ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమైనా చూసి ఈన ఆ ఫ్యాన్ అయ్యాడేమో అని నేను అనుకుంటున్నా మీ అంచనా ఏమైయుండచ్చండి హలో
నా రాజు కోసం ఎమైనా రాజు వినరండి హలో రాజు వినరండి
ఆ ప పండు అండి పాపం మీసారి కప్పు మనదే అ ఎన్నో సార్లు ఆర్సిబి కప్పుకుంటే కొడితే ఎట్టుంటందో అట్ట పండు పాపం వేయిట్ చేస్తా ఉన్నాడు
రాజు కోసం
ఏంటండి
ఆ ఏ ఆలు
మ్
బయలుదేరబాకా ఆ... ఆ.. చెప్పండి ఆ చెప్పండి
మీరు కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూసారా
ఆ చూసామండీ చూసామ్ చూసావండి చేసేవం డి చూసావండి. ఆ...
ఆ విత్ లవ్ లొ ఆ అబ్బాయి పాపం ఏడుస్తాడండి
ఆ
ఎట్లా ఏడుస్తాడంటే పాపం మరి దారుణంగా ఏడుస్తాడు కానీ అవి చూస్తేనే తెలుస్తుది ఒక అబ్బాయి ఎంతగా లవ్ చేస్తారా అని అందులో
ఏవడిగడ ఏ అవును కదా అరే అవును కదా
కొరియన్ అబ్బై
ఏవడిగార్ ఆ కొరియర్ అబ్బాయి ఇందులొ ఉన్న
ఆ అది బా
ఆ
కానీ అందులో పాపం మీకు చెప్పా అనుకుంట స స్టోరీ అ అబ్బాయి మోసం చేసి ఎళ్ళిపోతాడు మనీ తీసుకోని ఆమెది కొరియన్ కి పంపిస్తాడు మరి అట్ట చేస్తార నుకోలేదు కానీ ఆ అబ్బాయి ఒక అది ఏదైన చేశాడు అంటే ఆ పిల్ల కొరియన్ వెళ్లారని కోరుకుండె
అవున్లే ఆ ఆ పెద్ద కటౌటు సన్నగా ఉంటది మీడియం కటౌట్ నీట్గా వచ్చి లాస్ట్ లో వచ్చింది ఎదరికి నాకు హాయి చెప్పంది చు
ఎవరకి హయ్ చెప్ప్
ఇక్కడ అన్నతుకి వేరే అన్నయకి సమర్పి
హీరోస్ కదా అమ్మాయిలు పడతార న మాట
అట్ట ని కాదులెండి
తేడానండి అయితే
ఆ
అమ్మాయిలు ఇక్కడ బానే ఉంటారను
బానే వుంటరండి
చాలా బాగుంటారండి వాటిలు పుకోనితిరుగుతారు కాబట్టి అబ్బాయిలకి ఇంకా బానచ్చుతారు చ
ఆ ఆ దిస్ గాయి రెండు వందల యాభై కోటేటోడు ఆ మత్త రణ అ ఆ పోడు క ని ఆ అవునండి ఏది ఆ ఎసన్నా
ఇంకా ఏం మాట్లాడలేదండి మాకు ఈరోజు పా పాయసం చేశారు
ఆ
ఎంది ఉగాది
అవు పట్ల ఏమంటే ఒకజ మధ్యలో బాగుందా
బంధండిప్పుల
ఆహా మీలా న ప అ అతే పక్కడికపోతే ఇంగ్లీష్ రాకపోయా ఏమలేండి
మీలాగే అంటే పులుపు అంటే పుల్ ఇంత వరష్టా
ఆ. ఆ ఆ
ఈ వరాష్ట్ర మొహాలకి కూడా ఒక వస్తారులేండి
సరేలేండి
ఆ
అ మ
కొంతమంది అయితే రాజ్ కుమార్ లో ఫీల్ అవుతారు కదా వాళ్ళకైతే మంచి వాళ్ళు వస్తారండి ఇంకా
ఏ ఉ చెప్పాలండి అది మ చ్చ పోడం ఉరికే మోస తీరికి కట్టారు కతారు లే అండి బస చెతానే ఎదు ఆ అరే మాంద మనవే న ఇ ప తగకున్నా అదిే
ఎవర వద్లేండి
అ
ఇంకా అండి
ఆ చేస్తాండి
పర్వాట అండి
ఆ అ మ ఐపి ఐపీ చాల వసుకుని చెప్పాల
అంటడి
అనలేే ాయి ఫబ
ఆ
ఆ సండే అే ఒళఊ ఆ చవల ఎ